హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్సుంది ఆ వినిపిస్సుంది
మీరి ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్లారు
నేను తిరుపతి అంటన్న తిరుపతి కసాపురం యాగంటి మంత్రాలయం
ఎక్కడికి వెళ్ళలేదా లాంగ్ ట్రిప్స్ ఏవి
ఇంగ ఎక్కడికి వెళ్ళలేదు ఇదే వెళ్ళిండేది నేను వెళ్ళింది అండి
అవునా ఫ్యామిలీతో
ఆ అది ఫ్యామిలేలన్
మ్మ్
మంత్రాలయం అబ్బింది మమ్ పెద్దమ్మా నేను మా చెల్లెలు పోయింటిమి ఇంగ
అవునా
నేను హసిన్ హ్మ్ తిరుమల వొంటెంగా అలిపిరి మెట్లు ఎక్కి పో అయితే బాగుంటుందంట నేనే అయితే అట్లా పోలేదు నార్మల్ టికెట్ తీస్ చిసుకన బయనామా
అవునా శ్రీవారి మెట్టు అలిపిరిమెట్టు బాగుంటదండి ఎక్కడానికి
ఆ అక్కడ బురుగులు అన్ని పెట్టింటారు
కొండ ఎక్కుతుంటే ఒక హాయిగా ఉంటది అసలు సలు
అవున మా అన్నవాళ్ళు అన్నారు మేము అట్లా పోవాలని చిన్న పోడండి అన్నా వాళ్ళది విఐపీ టికెట్స్ ఉంటాయంట కదా
అవునవును
అట్లా తీసుకొని పోదామా అలిపిరి మెట్లు ఎక్కేసి డైరెక్ట్ దర్శనం అనుకుంటాంటే
ఆ
అట్లాగ మన ఓకే అంటే ఇక్కడ మేము పిల్లలని చాలా మంది ఎక్కువ మేము టెన్ మెంబర్స్ పిల్లలు అంతా
అవునవును
అందరం కలిసి వెళ్ళాలంటే ఇంక లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా
అవునవును ఒకేసారి కుదరదు హ
నది ప్రాబ్లమే ఇంకా మా అన్న సైలెంట్ అయిపోతున్న ఇంకేక్కడికి వెళ్ళలే
ఆ అరుణాచలం వెళ్ళ లేదా
లేదు లేదు వె
అరుణాచలం చాలా బాగు అంటదండి పౌర్ణమికి ఆ దీపం వెలిగిస్తారంట అక్కడ కొండపైన అది చూడ్డానికి చాలా మంది వెళ్తారంట అసలు రష్ అయితే మామూలుగా ఉండదంట అసలు
అవునా అ బెంగళూరులో చాలా బాగుంటాయిండి
ఆ బెంగళూరులో కూడా చాలా ఉంటాయండి టెంపుల్స్ అవన్నీ ఇక్కడ వీళ్ళకి భక్తి ఎక్కువ అనమాట చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అసలు ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ వీకెండ్స్ ఉంటది కదా మొత్తం టెంపుల్స్ అన్ని ఫుల్ నిండిపోయింటాయి అనమాట చూడ్డానికి బాగ వెళ్ళడానికి బాగుంటది ఏమంటే ఇక్కడ ట్రాఫిక్ లో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ కదా ఆ ట్రాఫక్ లో అంత సేపు జర్నీ చేయాలంటే మనకి బేజారు వస్తుంది ఈ నుంచి ఇటికే మనకి వన్ అవర్ దాగా పడుతుంది ఇం ఎప్పుడుళ్తాం చెప్పి అంతం మాత్రం ఓపకుంటే ఇంకేమి ఒక ప్లేస్ క రోజుకి ఒక త్రీ ప్లేసెస్ చూడాలని చెప్పినా కూడా డే అంత పడుతుది ఒక ప్లేస్ చూడానికి డే అంత పడుతుది ఇంకా త్రీ ఫోర్ ప్లేసెస్ అంటే ఇక మనకింక కడోపిగా ఉంటది చెప్ప చెప్పండి ఈ ట్రాఫిక్ లోనే సరిపోతుది చాలా అంత ట్రాఫిక్ లో ఎక్కువ ఆ ఏంటండి
మ్యూజియంస్ అవి కానీ బాగుంటాయి
అయ్యో బాగుంటాయి కానీ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు నీళ్ళ లా
ఇప్పుడు టెంపుల్స్ లాగా అన్నట్లు అపోయింది
నీళ్ళు అంటే ఇంకా నీళ్ళు అంతే ఇంకా
ద అర్చన్ చేపిచుకోవాలంటేకని దేవు డబ్బులు ఇస్తా అర్చం చేస్తారు
అర్చన చేస్తారు లేకపోతే చెయరు ఏం ఎక్కడ మా ప్రతి ప్లేస్ లోనూ అలానే అయింది ఎక్కడే మనకి ఊరికి ఇవ్వడం లేదు కదా అంటారు కదా దేవుని దర్శనం తొందర చేసుకోవాలన్నా కూడా వఐపి దర్శనం మనం విఐపి అయ్య ఉండాలా లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నిండ్డల అంటారు కదా అట్లా పోతుంది ఏం చేద్దాం ఇంకా
ఏ నే తిరువతి పోయిన రోజు చేవిసిన నేను ఎక్కడికన్నా పో పొయిన చోటు అంత డబ్బు బ్లిస్తే మంచికి చేయరువాల
మ్మ్
ఇమి వాళ్ళకి ఎందుకు డబ్బులు ముకొని వచ్చేస్తాది
అంతేనండి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వల అదేదో బయట వాళ్ళకి గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ గుడి దగ్గర బయట ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చిన కూడా పాపం ఏదోకటి కొనుక్కోని తింటారు
ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు ఇకుండా ఏం అంత పెద్ద పెద్ద పెద్ద టెంపుల్స్ లో చేస్తున్నంటే వాళ్ళకి ఎంత జీ కున్ ఇంకా మన దగ్గర తీసుకు ఎంత ఆశిస్తారా
మ్మ్
ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంగ గుళ్ళోకి వచ్చేక బ్బు లేవలేకపోతే రావద్దు అంటారా
అవునండి అవును
ఇక ఇంట్లో మొక్కని టెంగాయ కొట్టుకోవలసిందే ఈ నెలా
ఇగా అంత ఇంకా ఏం చేస్తి
అప్పుడు పూర్వకాలం ఎప్పుడూ అంట స్వాములకి పోయేది గాని
ఆ
ఇంట్లోనే ఇంక ఎప్పుడన్నా పండుగ రోజు మాత్రమే టెక్కాయ కొట్టుకుంటారంటా ఇంక ఇకా తరం వచ్చేసి
ఉ
టెంకాయలు ఉండే కొద్ది అవిపెరుగుతాయి భక్తి లే ఎక్కువైపోతున్నారు ఇప్పుడు అదికం పెరుదు చూ వేస్తుంది
అవునండి అవును
ఇ ఎక్కడక నువ్వు చిన్న ప్లేస్ దాటాలన్నా కాని ఆటో చార్జి
చాలా అసలు ఆటో చఛార్జీలు అని చెప్తారా అమ్మ సంభావించిందంతా అక్కడికే పోతుదేమో అన్నట్టు ఉంటది ఇంకా
ఆ మన బయటికి పోతే మినిమం మన పాకెట్లు ఉండలా బయటకి పోతే
మినిమం లేకపోతే ఇ అక్కడ
బయటి గుర్త్త పరిచట్టుకని పోయినామంటే ఇంగ అంతే
హ్మ్
హ
ఇంకేంటండీ ఇంక టెంపుల్స్ కాకుండా ఆ అవును మీరు సినిమాల్కెళ్తరా
నేను ఇంతవరకు థియేటర్ ముగం కూడా చూడ్లేదంటే నమ్ముతావా
అయ్యయో
ను ఇంతవరకు పోలేదు ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఎళ్లిపోయినారంటే ఇంగ అంతే ఇంతవరకూ నేనుప్పుడు పోయింది లేదు ఇంగ మా నాన్నని అడుగుతే చ్ నేను పోతాంటే మీరెందుకు తంటారంగ
అయ్యయో హ్
నీళ్ళు పేరెంట్స్ సేయ్ అమ్ మనకి తోడు ఉండాల అంటారు వాల్ ఓప్పు కోరు ఇంగందుకులే వదిలేసేవే అన్ని మూవీసు డవన్లడ్ పెట్టుకోవడం చూడడం అంతే
యో మ్మ్
మనలో ఆడపిల్లలు ఇప్పుడు బయటకి పంపిలంటే పంపీలేరు వీళ్ళు
మ్మ్ పంపిస్తారు కానీ కొంచెం భయపడుత తరనమాట వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది హ్మ్
ఏం చేస్తునావన్న నువ్వు వెళ్ళావా మూవీస్ కి
ఆ మూవీస్ కయితే ఇప్పుడైతే ఏం లేవు కదండి అందు
అ లే అది కొత్త మూవీ రిలీజ్ అయింది కదా
ఏది
సూర్యన్
సూర్య ది కరూపగదా నేను చూ చూడలేదండి ఏమన్నా చూడాలి మరి ఈ వీకెండ్ ఏమన్నా కుదిరితే చూడాలనమాట చూడాలి చూడాలి చూడాలి అన్నమాట ఇంకా హ్మ్ అవునండి
ఇంగ సండే టు సండే టైమ్ సుమార్థం చేసుకుంటారాం కదా
అవునవునండి అవునండి ఉమ్ ఆహా లేదండి ఎప్పుడన్న ఒకసారి అంతే
ఎప్పుడన్నా ఒకసారిే
హుమ్
ఇంకెక్కడికి వెళ్ళలేదా
ఇంకా అయితే ఎక్కడికి వెలా వెల్ల లేదండి అ మూవీ రలీస్యయితు పెద్దది కదా పెద్ది మ సచ్చి అస్తానికి బ అందుకు దానికి ఏమన్నా ట్రై చేయాలి ఒకసారి
అవునా
అవునండి అవునండి హుమ్ సదు రా ఏం కావాలండి మీకు ఏ హీరో అంటే ఇష్టం
ఎన్టీఆర్
ఎన్టీటిఆరా ఆహా
మీకు
నాకు మహేష్ బాబు ఆల్ టైమ్ మై ఫేవరేట్ అండ్ వన్ అండ్ ఓన్లీ హీరో
అప్పుడు హీరోలే బెస్ట్ ఇప్పుడు హీరోలు కండి
టండీ
అప్పుడు హీరోలే మేలు ఇప్పుడు ఎందుకంటే
అవునవును
ఇప్పుడు వచ్చే కొద్ది చూడాలనిపియద్దు చూడాల మూవీస్
అవునండి కానీ కొన్ని బానే ఉంటాయి ఇప్పుడు కూడా
అంటే వాళ్ళకున్న క్రేజ్ ఇళ్ళకు రద్దు ఫస్ట్
అవునవును అవునవును అండి
నేను ఇంతవరకు లాస్ట్
అంతే ఇంకా అప్పుటికి ఇప్పుటికి
ఒకప్పుడు స్కూల్ టైమ్ లో ఇంటర్ టైంలో సినిమాలు పిచ్చి ఎప్పుడన్నా కొత్త మూవీస్ వచ్చినాయంటే డౌన్లోడ్ చేయడం చూడం ఇప్పుడు
కూడా అంతే ఇప్పుడు ఈ మధ్య ఏమైతుదంటే చూడాలన్నా ఇంట్రెస్ స్ పోతద అనమాట ఇప్పుడు
ఇక ఎప్పుడు బోర్ కొట్టేసి అప్పుడు ఏదన్నా యూట్యూబ్లో ఏదన్నా చేయమంటే సినిమా ఉంటే సినిమా చూస్తాను అందుకంటే ఇంకేం చేను
అవునండి అవును
అ
మ్మ్
ఇంకా ఏ నువ్వేమి చేస్తున్నా వేసర
నేను మూవీస్ ఇప్పుడు వాజా టూ తెలుసా మలయాళం మూవి ఆ మూవీ చూసాను బాగుంది ఒకసారి చూడండి
ఆ
అదిను తర్వాత ఆ ఇంకా ఇంకొక మూవీ ఉంది కానీ నాకు అది పేరు గుర్తుకు రావడం లేదు అది కూడా బాగుంటది మూవీ నా పేరు గుర్తుకువడం లేదు అవి రెండు బాగుంటాయి మూవీస్ ఒకసారి బాజా టూ చూడండి చాలా బావుంటదది ఇంట్రెస్టింగ్ ఉంటది ఫ్రెండ్షిప్ పొంత బావుంటది అన్నమాట
నీకు ఫైటింగ్ ఎక్కువ ఇష్టమా కమెడి ఇష్టమా
రెండు
రెండూన
రెండు చూ స్తాను నాకు పర్టికులర్ గా ఇదే నచ్చుతుంది అ నేం ఉండదు అన్ని చూస్తా
కొంతవందికి ఫైట్లుంటే సినిమాలంటే ఇష్టం నా దమ్మునికి ఉత్త ఫైట్ ఇట్లుండాలి సినిమా అంతా
మీరు ఎన్టీఆర్ అంటే ఇంకా ఫైటింగ్స్ ఇంక దానికోసం చూస్తారా
డైలాగ్స్
డైలాగ్సా మ్మ్
కామెడి టైమింగ్ బావుంటుంది అతని ఫైటింగే బావుండదు
అవునవునండి మ్మ్
ఇంగిప్పుడున్న సినిమాల్లో అంతేంది
అవునండి అవు అంతేనండి ఇంకా సినిమాలు అన్నాక ఇంకా కొత్త కొథత్తలు అంటూ ఏం రావట్లా అవే రొటీన్ స్టోరీస్ అయిపోత
ఇప్పుడు పాత సినిమాలే మళ్ళా థయేటర్కి
అంత ఇంకా అవి ఆ రీ రిలీజ్ అని చెప్పేసి వే ఇస్తార అనమాట ఇంకా మూవీస్ ని
అవు అవును ఇ డలింగ్ ఇవన్నీ మ రే కిమళ్ళ చేసారు
ఆ రీ రిలీజ్ అనమాట దాన్ని అందుకు మళ్ళా చేస్తారు అట్లా అంతేనండి సరేనండి
ఆ సరే బాయ్